చెప్పు వొదినా.
ఆ ఇంపిస్ ఉందా.
అవునా
ఏం చేస్ స్తున్నారు.
ఏం లేదు బిర్యానీ ఎట్లా చేయాలని చూస్తున్నాం.
ఆహా చెప్పాలమరి నేను
చెప్పు నేనే చేద్దాం అనుకున్నా ఫోను నువ్వే చేసినవు.
ఆ చికెన్ ఎంత తెచ్చుకున్నవ్.
కేెజీ హ్
బియ్యం ఎరైస్
నార్మల్ రైసే
బాస్మతి కాదా.
కాదు.
ఆహా కడకున్నవా బియ్యం. హలో ఏమైంది. ఫస్ట్ గిన్నె తీసుకో ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఏమంటరు వాటర్ పోయి.
ఉ
వాటర్ పోసి దాంట్లో బిర్యానీ మసాలాలు అన్నీ యెయ్యి
ఆ వేసిన తర్వాత
మూత పెట్టు అది మంచి మసలు తాంటే ఇంకో సైడ్ ఏమి ఒక గిన్నె తీసుకొని బిర్యానీ కోసం దంట్లో నూనె పోస్ నూన నూనె పొయ్యి మంచినగు కిలో కాబట్టి నూనె పోసి ఉల్లిగడ్డలు తీసుకున్నావా
ఆ తీసుకొచ్చిన
ఆ ఉల్లిగడ్డలు మంచిగా గోసి దాంట్లో వసి ఈ ఫస్ట్ చికెన్ ఉంటది చూడు చ కన్
ఆ
ఆ చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేయాలన్నమాట పస్పు ఉప్పుూ కారంం అవన్నీ ఎస్ మ్యారినేట్ జేయ్యాలి పెరిగేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ లో వెట్టు
ఓకే ఎన్ని మనిట్స్ పెట్టారు అట్లా
ఒక ట్వంటీ ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ పెట్ట రాదు
ఆ
పెట్టినంకా ఏముంది ఆ గిన్నె గిన్నె పెట్టి బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టి దాంట్లో నూనే నూనేసి దాల్చిన చెక్క ఇలాయిచి పట్టా వన్నంటయవా అవెయ్యి ఏసినాను
ఆ
అది ఇసినాక ఆ ఏమంటారు అ కలుపుకున్న బిర్యానీ ఉంటదిగా పీసులు చికెన్ పీసులు ఆ పీసులు దాంట్లోచి మంచి చ్చి గల్పు అకలి మగ్గుతా ఉంట తై ఇంకో సైడ్ ఏమో వాటర్ మొత్తం మా పొంగుద్ది దాన్ని ఏమంటారు రా తెలుగులా
పొంగుతది
పొంగుద్దా మసలుతయి మసలుతయి ఆ అమాసులు తా అంటే ఈ బియ్యంతో అట్ల్య
హ
ఒక వెళ్ళి అన్నం అయితా ఉంటది ఇంకొక ఎల్లి ఆ పీసులు మంచిగా ఉడుకుతాయి
ఆ
ఏఐ పోయినాక మీరు మంచిగా కొంచెం పలుకులు పలుకులు ఉన్నప్పుడే వొంపుకొ అన్నం పంపుకున్నాక అన్నం తీసి పక్కన పెట్టినాక అప్పటి వరకు చికెన్ అయింది
అ
చికెన్ేంచి మంచిగా తగినక చికెన్ తీసి పెట్టి అన్నం దాని మీద వేసి అన్నంలా కలిపి కొత్తిమీర కరివేపాకు నిమ్మరసం నెయ్యి కొంచెం కలరు
అ
ఏ కలరాని అడుగు
నాకు తెలుసు కలరు
ఆ గది కలర్ అన్ని పక్కన పెట్టుకొని ఆ బిర్యానీ కలిపినాక దాంట్లో ఎయ్యాలన్నీ ఏష మంచి మళ్ళీ దాని మీద నుంచి మళ్ళీ కొంచెం వైట్ రైస్ వేసి మళ్ళీ అన్ని కలరు పునా కొత్తిమీర అన్నేసి మళ్ళీ సప్పుడయ ఒక మూత పెట్టి గ్యాస్ మీద పెట్టాలి
అయిపోతావా
ంతే బిర్యానీ అంటే
ప్లీజ్ తిన్నం
ఏం కూరా
ఈరోజు పప్పుచారు
హ
పెళ్ళి పోతారా మీరు
ఎట్ ఏంటిది
పెళ్ళి ఓత రమీరు
మ మా మేము బోట్ అట్లేము మీరు పోతే పోదామని చూస్తున్నాం
మేము పోదాం అనుకున్నాం కానీ మాకుొస్తా లేదు మరి వస్తే పోతాం
ఆహా నేను కూడా నన్ను కూడా పిలుస్తా పిలువండి నేను కూడా వస్తా మీరు పోతడంటే
ఆ అక్క వస్తానని ఫోన్ చేస్తే నేను నీకు చెప్తా ఫోన్ చేసి
మరి నా చీర తీసుకొని పోతావా పెళ్ళికి
ఆ నీ చీర నాకెందుకు లే నా ఆ చీర నేను కట్కుంటా
నా చీర మంచి ఉంది తీసుకోవరా
సరే చూస్తా మా అక్కన అడుగుతా ఏమంటదో చూసి నీ చీర తీసుక పోతా నీది నా తీసుకొని పోతా నువ వేర చీర కట్టుకొని రా
ఆ పెళ్ళ ఎప్పుడు మరి
పెళ్లి ఎల్లుండి కానీ రేపు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్ల పెళ్లిి ఉన్నది అడిగి పోవాలి
ఆహా
అడిగిపోయి ఆ నుంచి అడు వరం అడుపోవాలి అడిపోతే ఆ పిని బిడ్డ పెళ్లిి
ఆహా మరి మీ పిన్ని బిడ్డ పిల్లికి నేన ఎందుకు మీరు పోయి రారీ
అటు మీ చుట్టాల పెళ్లిి ఉన్నది కదా ఒకరిది
ఆ నేను అడు పోతా మీరు ఇడుగురి
అందుకనే అడుగుతున్నా
మీ చల్లేంనిస్తుంది
మా చెల్లె మా చెల్లె రాసుకుంటుంది
రాసుకుంటాందా మ్మ్ హ్మ్ ఎవరెవరున్నారు
వాళ్ళచ్చ మా చెల్ళని వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ నా ఇద్దరు కలిసి నోట్స్ రాసుకుంటారు
ఆహా మీ అమ్మ వాళ్లు ఊరిగోయరా
ఆమమ్ అలూరికి పోయది
మేముేం లేదు నార్మల్ గా కూర్చున్నాం ఇంతసేపు టీవీ చూసిన ఇప్పుడు తినగు సున్ని తన్ ఫోడ్ మాట్లాడుతున్న
మ్మ్
ఆవు
ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది పెళ్ళికి వస్తానవా అని ఫోన్ చేస్తే మార్నింగ్ కదా అని ఆలోచిస్తున్నా అంటే సరే చూద్దాం పోదాం అని మా ఫ్రెండ్ అని చెప్పింది నాతోటి
ఆహా పోయి రామంచి ఎజయ్ చేస్తారు కదా దా
కానీ ఎర్లీ మార్నింగ్ ఉంది అందుకే ఆలోచిస్తాను నేను ఇి పోవాలంటే ఇబ్బంది అయితది అని
అదే అదే పోయి నువ్వు ఒకరు పెళ్ళిళ్ళక పోతే మీరు మీ పెళ్ళికి కూడా వస్త కాదా
మా ఫ్రెండ్స్ బైక్ వేసుకొని వస్తే పోతా
పోయిరా
మా ఫ్రెండ్ వస్తానన్నాడు ఒక ఫ్రెండ్ వస్తా అన్నాడు ఒక అన్నయ్య ఉన్నాడు అన్నాయినీ అడుగుతా ఒకవేళ ఆ అన్నయ్య వాస్ వస్తారా అంటా పోతా లేకపోతే మార్నింగ్ సెవెన్ క అట్లా పోయి వస్తా పోయి ఫోటో దిగి రిటర్న్ వద్దామని చూస్త నా మా కాని మా ఫ్రెండ్స్ ఎవరు పోతుర పోట్లేరా తెలీదు
ఆహన్నా నల్ ఏసింట నల్యనే
నల్ల ఆయన నల్ల మాకెయ్యాలె మీకేసింద మీ
మాకలేది కానీ నీళ్ళలు బట్టలేని నీళ్ళలు పడదామని నీళ్ళలు ఇవ్వు
అవునా మీకు ఎస్తడ ఉంటా కదామ్మా నేను అడిగిన
మాకు ఇప్పుడు ఏమంటారు బియ్యం గ ఇట్లా కడుక్కోడానికి నీళ్ళు లేవవు మా ఆయనే ఏమో లేడు మా ఆయన ఉంటే పతాడు కదా అని
నేను అడిగిన నేను మొన్న అంకుల్ మాకేరా అంటే మీకు ఏ కదమ్మా అన్నాడు మళ్ళీ ఈ రోజు అడిగితే మీకి య్యనమ్మా చెడేస్తా అ అన్నాడు మీ కాళకిస్తా అన్నాడు మాకు కలి మ మొష తిండు ఈ రోజు అయ్యమంటే అని అన్నాడు మీకు రోజు ఈవినింగ్ స్నడు
ఈవనింగ్ ఆ ఈవినింగ్ వేసినా మంచిగా నీళ్ళు పడవచ్చు అసలు లే ఎక్కుపోతే మస్తు ఎండ కొడతుంది తేండలో అసలు ఎట్లా చూస్తుంటారో‌ ఎమాో బయట కుట్ట
అదే కరెంట్ లేదంట త్రీ ప్లస్ ఈవినింగ్ వస్తుందమ్మా అప్పుడు వాళ్ళ సైడ్ వేస్తా వాళ్ళక వేసినాక మీకు ఒక హాఫ్ అన్ అవర్ వేస్తలే అన్నాడు రిక్వెస్ట్ చేస్తే మీకు ఒక హాఫ్ అన్ అవర్ వేస్తలే అమ్మా అని చెప్పిండు
అవునా
ఆ మా సైడు ఫంక్షన్ ఉన్నది
ఆహా
ఆ మా అక్క వాళ్ళది పడుగ చేేసుకుంటారట నల్ల ఏమని పాడగమంటే ట్టే అడిగిన
అవునా మాకుడ చేప్తే మేము కూడా నీళ్లు బట్టాలి నీలుబట్టి
ంట కదా మీకు మాకన్నముందు రోజు మీరు
అప్పుడు నీళ్ళ బట్టుకోద మాయనా ఎత్తగాలి అప్పుడు పట్టడానికి
ఇప్పుడు మీ సైడ్ మర ఈ రచ్చ మీరు ఫోన్ చేయండి ఒకసారి సార్ మేము చెప్తేనే వేస్తాడా మేము చెప్తే తిడతాండి ఆయన ఓకే మీరు వాళ్ళకి ఏమని అడుగుతుారు వాళ్ళు అడుగుతలేరు పేసినప్పుడు పట్టుకోవచ్చు కదా వాళ్ళు లేనంటుండు అయన
నేనే ఫోన్ చేసి అడుగుతా మరి ఆ అంకుల్ని ల వెయ్యమని మళ్లీ వెయ్యండి అంకుల్ అంట,
అడగండి మరి లేకపోతే, అదే మరి వేయ్యాడంట ఆయనే
ఆహా
ఊకే ఊకేస్తే అందరు మా సైడ్ వేస్తేలే ఊరకే వాళ్ళ కాలనీకి వేస్తాను అని అంటారంట
ఆహా ఏ ముందైనా ఒక రోజు అటు ఒక రోజ ఇటు ఎయ్యాలే
అంకులే ఏమో నన్ను అంటాడు ఊరికే మీ అన్నయ్య వాళ్ళ కాలనీకి ఏయమంటాను అమ్మ మీ కాలనీ వాళ్ళు తిడతారు కదా అంటాడు,
ఆహా ఏముంది వాయిన మొన్న ఎప్పుడు వేసిండు మేము చెట్లలకు కూడా నీళ్ళు పట్టుకోలే,
ఏమొ మరి మీ సైడ్ వాళ్ళ, లే అన్నారట మంచిగా మరిన్ని నీళ్ళే వచ్చినలే అన్న ఇప్పుడు వేయకలే అన్నారంట,
వాళ్ళకి ఏం పని లేదు అందుకే అంటారు వాళ్ళు, వాళ్ళందరికి బావులు ఉన్నాయి, మాకు బావి లేదు
మరి బావిలేయినప్పుడు, ముందు జాగ్రత్తతోటి నీళ్ళు పట్టుకోవాలే
పట్టుకునేటోళ్ళం కాని అప్పుడు మాకు చాతగాలే మేము ఇల్లు సదిరినాం,
ఇల్లు సదురుకోవడం కాదు ఫస్ట్, ఫస్ట్ వాటర్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం వాటర్ కి ప్రిఫరెన్స్ ఇయ్యాలి ఎప్పుడైనా ఎండాకాలం చాలా ఇంపార్టెంట్ వాటర్,
సార్లే మరి నేను కూడా ఫోన్ చేసి చెప్తలే
వేసినప్పుడు వాటర్ పట్టుకోకపోతే ఎట్లుంటది
నేను ఫోన్ చేసి చెప్తలే
నువ్వు ఫోన్ చేసి చెప్పినా ఆయన ఏయను అని చెప్పి, చెప్పిండు మా తోటి
సర్లే నేనే బాతులు ఆడుకుంటాలే ఇగ
ఈవినింగ్ వేస్తే ఒకరు వేస్తారా వాళ్ళకి అడుగుతారు ఈవినింగ్ వేస్తా వేసి మీకు రేపు వేస్తలే అంటే సరేలేండి అంకుల్ అని చెప్పినాం మీరు మా బజార్ వాళ్ళు ఏమంటలేరు కాబట్టి ఏం కావట్లే,
సర్లే మరి
వాళ్లే ఆయన తోటి వద్దు చెప్తానంటే ఆయన మాత్రం ఏం చేశాడు పాపం
అవునవును
మీ కాలనీ వాళ్ళ చెస్తారట ఏమవద్దు అంకుల్ మొన్ననే ఎసిరు కదా అని
హు సర్లే మరి మళ్ళీ ఏతులే ఫోన్ ను
సరే
బాయ్
బాయ్